హలో వినిపిస్తుందా హలో హలో
హలో
వినిపిస్తుందా
హలో ఆ వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది
బాగున్నారా
వినిపిస్తుంది
బాగున్నారా హలో బాగున్నారా హలో నమస్తే బాగున్నారా
వినిపించడం లేదా హలో వి అ బాగున్నా మీరు బాగున్నారా
హమ్ బాగున్నాం ఏం చేస్తున్నారు బొజ నమయిందా
మాది ఆ వినిపిస్తుంది మే మా ఇప్పుడే
మైందా
భోజ అ అయింది భోజనం అయింది
ఉమ్ ఏం వండుకున్నారు ఈరోజు ఆ ఏం వండు
సరిగ్గా మీ వాయిస్ బ్రే బ్రేక్ అవుతుంది
ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఉమ్ ఏం వండుకున్నారు ఈ రోజు
మేమ పప్పు అన్న మ్ చేసాము ఆఫ్టర్నూను
ఉమ్ ఓకే
ఉమ్ ఇప్పుడు ఆ ఇప్పుడు అదే తిన్నాం రైస్ వేడిది వేడి వేడి రైస్ చేసామా దాంట్లోకి
ఆ
మార్నింగ్ చపాతి ఇది కాకరకాయ చేసింటిమీ
అవునా
మీరేం చేశారు ఈరోజు
మేము మేము ఈరోజు పప్పు అన్నం వండుకున్నామండి ఆ పప్పు అన్నం చేసుకుొని కొంచెం చపాతీలు చేసుకున్నాము బీట్రూట్ చపా
అవునా ఉమ్ మీరే చేసుకుంటారా
ఆ అంటే బీట్రూట్ చపాతి ఎప్పుడన్న మీరు ట్రై చేశారా అండి
బీట్రూట్ చపాతి నా ట్రై చేయలేదండి
అంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎలా అంటే వెజిటబుల్స్ తినరు ఫ్రూట్స్ తినరు వాటర్ సరిగ్గా తీస్ కోరు అందుకు మేమేం చేస్తున్నామంటే బీట్రూట్ చిన్నగా తరుక్కొని చపాతి పిండిలోకి నీళ్లు బదులు ఈ బీట్రూట్ జ్యూస్
ఓకే
బీట్రూట్ కొంతమంది తరిగింది కూడా ఇప్పుడు వినిపిస్తుందా ఉమ్ బీట్రూట్ తరుకొని అంత చపాతి పిండిలో కలిపేస్ స్తామండి కలిపి గట్టి ముద్దలాగా చేసుకొని బాల్ స్ చేసుకొని చపాతి ఇట్ల తిక్కేస్తే తినేస్తారు ఉమ్ బీట్రూటే కాదండి క్యారె
మేము అలా ఇలా బేబీస్కి ట్రై చేయాలని అనుకుంటున్నామండి
హెల్త్ కి మంచిదండి ఊరికే బీట్రూట్ కర్రీ క్యారెట్ కర్రీ పెడితే వాళ్ళు తినారనమాట
ఆ అందుకే బేబీస్ ఫ్రై చెయ్యాలనుకున్నాము బీట్రూటు క్యారెట్ అలా చపాతిస్ చేస్తే వాళ్ ఆ వాళ్ బాగా ఇష్టంగా తింటారా అలా ట్రై చేయ్యాలని అనుకుం కుంటున్నాము ఇప్పడి వరకు చేయలేదు మేము చెయ్యాలి ఇంకా ఉమ్ చిన్న పిల్లలా ఇ ఇంకా బేబీస్
ఉమ్ ఇంకా ఇవి ఇంకా ఏంటండె ఆ ఈ బీట్రూట్ చపాతి మెంతి చపాతి కాకుండా మెంతాకుతో మనం గోంగూరు చికెన్ ఎలా చేసుకుంటాము అలా మెంతి చికెన్ కూడా చేస్ తున్నారండి
ఆ ఆ వాయిస్ బ్రేక్ అవుతుందండి
అవునా మీక్ మీరు ఎప్పుడైనా మెంతి చికెన్ ట్రై చేశారా
ఆ
మెంతి చికెన్
హలో ఏమి ఆ వాయిస్ బ్రేక్ అవుతుంది సరి సరిగ్గా వినిపించడం లేదు
ఓకే మెంతాకుతో ఎప్పుడైనా చికెన్ వండుకున్నారా ఉమ్ హలో ఇప్పుడు కొంచెం బ్రేక్ అయిందండి ఇప్పుడు కొంచెం బ్రేక్ అయింది ఉమ్ ఇప్పుడు వినిపిస్తుందండి
ఇప్పుడు పర్లేదు బా బాగాన్
ఇప్పుడు వినిపిస్తుందా అలా బయటకు వచ్చామండి ఇంట్లో టవర్ ఉండదు కదా
ఆ అవునా హాస్ హాస్టల్ కాదా అండి మీరు ఇంట్లోనా
ఇంట్లో ఉన్నామండి హమ్ ఇంకా ఇంకా మీర ఏమైనా కొత్త కొత్త పిల్లల కోసం ఏమైనా కొత్తగా ఏమైనా ట్రై చేస్తారా ఇంట్లో
హలో
హలో పిల్లల కోసము ఏమైనా కొత్త వంటలు ట్రై చేస్ తదా అండి
మీ వాయిస్ సరిగ్గా అసల్ రావట్ ట్లే లేదండి
ఇప్పుడు వినిపిస్తుందా
హలో
హలో
మీ వాయిస్ బ్రేక్ అవ్తు తుంది వాయిస్ సరిగ్గా క్లారిటీ లేదు
అవునా మీదే అలానే వినిపిస్తుందండి నాకు
ఆ అలానే వినిపిస్తుంది
హ్మ్ అంటే మీరు ఎప్పుడైనా పిల్లలకి వంటలు ట్రై చేసి పెట్టలేదు ఓన్లీ బేబీస్ కోసం చేస్తారు కదా ఏమైనా
హా చేసా
అంటే ఎలాంటి అన్నం పెడతారు లైక్ కొంతమంది పల్లెటూరులో హ్మ్
మేమేం ప్చ్ ఏ ఏ వంటలు చేసుకుంటాము అవే పె పెట్టడానికి ట్రై పైసాము ఇలా చపాతి రోడి చేసినప్పుడు ఆ వాటిని బాగా చిన్న చి చిన్నగా చేసి రోటీస్ అయినా చప అవి చేసేసి కొన్ని పాలయి ఎక్కువ పాలేసేస్తే అది కొంచెం ఎక్కు
హ అవును మెత్త పడుతుంద అనమాట
వాటర్తో ఆ ఈ
హ్మ్మ్
అ అ వేసి బాగా ఉడికిచ్చిన తర్వాత అ లాస్ట్ కి కొంచెం కొన్ని ఎక్కువాపాలెసి
ఆ ఆ అవును ఇంకా ఇప్పుడు కాలంలో చింతొక్కు అన్నము నెయ్యి కలిపి పెట్టే వాళ్ళు మంచిగా
అంటే బేబీస్కి ఉప్పు ఎక్కువ ఉంటుందాట్లలో
అంటే నెయ్యి వేస్తే కొంచెం ఒక రవ్వ వేస్తే సరిపోతుంది హుమ్
వేస్తే సరిపోతుంది ఎప్పుడన్న బేబీకి హెల్త్ బా అట్లాటప్పుడు చిన్నపుడు అలా ఏసే పెట్టు అంటే ఒ ఒకక్క పూటకి సరిపోతుందండి బాగుంటుంది బేబీస్ కేేస్ట్ కూడా
ఓకే ఉమ్
అప్పుడు కాలంలో తెలిదు
ఉమ్ ఉమ్
పెట్టుకూడదు అది ఈ అదానీ
అవును
ఇప్పుడు డాక్టర్స్ కూడా ఎక్కువ అది పెట్టొద్దు ఇది పెట్ ట్టద్దు హెల్తీ ఫుడ్ పెట్టండి అని సజెషన్ చేస్తారా ఆ అందుకనేసే ఉమ్
ఓకే అంటే పిల్లలకి మీరు ఎక్కువ ఇ ట్లో చేసిన జ్యూసులు ఇస్తారా లేదా అన్నం ఎక్కువ్ క్కువ పెడతారా ఎట్లా అని అన్నం ఎక్కువ పెడదా లేదా జ్యూస్ హలో హలో
ఆ జ్యూస్ జ్యూస్ ఎక్కువ చేయమమండి ఆల్మోస్ట్ ఇట్లా ఫ్రూట్ వలిచేసి పెట్టేస్తే తింటారు తినిపించ తినిపిస్తాము బాగా ఫ్రూట్స్ బాగా బాగా తినిపిస్తాము అట్లా హెల్తీ ఫుడ్సే ఎక్కువ పెట్టడానికి ట్రై చేస్తాం ఇట్లా అంగిట్లో పెట్ట తీసుకు కొనచ్చు అట్లా చే ము
ఆ ఆ అంగిడి ఫుడ్ మాత్రం పెట్ట పెట్టకూడదు అండి పిల్లలకి హెల్త్ ఇష్యూ వస్తాయి
అవి జంక్ ఫుడ్స్ అవి ఎక్కువ పెట్టేస్తే ఇంటి ఫుడ్ తినరన్నమాట
అవునవును అవి అలవాటు పడిపో పడిపోతారు పెడతా ఉంటే అలా
ఆ అప్ప అవు అవును అది దానికి అలవాటు పడిపోతారు దీది
అవునండి ఇంకేటి అండి వీ అవునవును అ మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి బీట్రూట్ చపాతి క్యారెట్ చపాతి
ఆ తప్పకుండా అండి మీ మీరు ఎన్ని రకాల వెరైటీస్ చేస్త
ఆ మేము నార్మల్గాంటే బీట్రూట్ చపాతి క్యారెట్ చపాతి ఆ ఆ మెంతి చపాతి పలకలాకు చపాతి ఆ ఏమి ఆకుకూరలు దొరికినా మేము ఇలానే చేసుకుంటామండి ఉరినే ఉత్త ఛపాతే తినడం వల్ల ఇవి వేసుకుంటే అట్లీస్ట్ పిల్లలు తిన్నట్టుంటుంది
హెల్త్య్ ఫుడ్స్ బాగా చేస్తున్నారండి మీరు
ఆ అవును తినాలి కదాండి మరి పిల్లలలకు అలవాటు కావాలంటే ఇవే పెట్ట
ఆ అవునవును అండి మనం బాగా హెల్తీ ఫుడ్ సా చేది మన బాగా ఏందిఫ్ ఫుడ్ తింటే పిల్లలకు బాగా పెరుగలము
ఉ ఈవెన్ నేన్ చపాతినే కాదండి దోసలో కంతే క్యారెట్ తురుం పైన చల్లేస్తా బీట్రూట్ తురుం చల్లేయడం దాని మీద దోశ మీద ఈ మసాలా దోశ ఇవన్నీ తినడం కన్నా అవి తినడం బెటర్ కదా హు ఈ సారీ మీరు తప్ తప్పకుండా దోశ ఏ ఈ చపాతికి ఇలాంటివి కలిపేయండి బాగుంటాయి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉంది అని ఉ
పెడతామండి
ఓకే అండి మీ విషయాల అన్నీ మా దగ్గర షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి
తండి మీరు చెప్
ఓకే అండి ఓకే అండి ఉంటామండి ఓకే బాయ్ అండి అఓ